ఆహ్ వినబడుతుంది మంచి సిగ్నల్ కాడికి రా.
అదే సిగ్నల్ ఉన్న కడిగే తిరుగుతున్న అడికి ఇడికిగా.
ఇంట్లక్ పోక్ మా సిగ్నల్ కట్ అయితది. మాట్లాడిందం విశాల్.
ఆహ్ అయిపోయింది.
ఉమ్.
దీన్ని గురించి అట మాట్లాడుకోవద్దట దీని గురించి మాట్లాడుకోకండి అని చెప్. తంది.
అదే అదే.
ఉమ్ ఏం కూర జేత్తానవ్ మరి.
ఇగో బచ్చలాకు.
ఇయలాందరియ్ ఆకులేనా.
ఎందుకు ఇగో నిన్నా ఏం కుర్లేక పాప్పేద్దమాని బచ్చలాకు గొత్తే కొంచెం శాన గోష్నా.
ఆహ్.
ఇంగ అదే టమాటేసి వండుదామని.
ఆహా ఇగ నేన్ గూడా నిన్న పాలకూర ఓచ్చిందిగా పాలకూర
ఆఅ
ఊర్లోకొత్తె ఈగ పలకూర తీస్కొని మాలుగడ్డలు జేయమన్నది గాని
మ్మ్
ఇగా రెప్ జేయోచ్చులే రెప్ బొత్తది గదా
ఆ రేపలిగడ్డ యేష్ పూరి ఎతవ
ఆ పూరి అన్న ఏమన్నా జేషి ఇగా ఏడా మధ్యానం పోతనంటదో మరి సాయంత్రం అంటదో మరే రెప్ అంటదో
ఉహ్మ్
ఆ అదే అంటాంది ఆ ఎవరన్నా ఓతే పోతా లేకుంటే పోను
ఏ మొన్ననైతే ఒక మేము అడి ఆష్టగాడి వోయినప్పుడు ఆదివారం రోజు ఇద్దరచ్చిరు
ఉమ్ ఉమ్ అదే ఇప్పుడు సెవెంతు క్లాసోళ్ళకే కొంచెం ఇంపార్టెంట్ గదా
అదే అదే సెవెంత్ క్లాసోల్లె ఇద్దరచ్చిరు
ఆ
మరే ఆ నవ్య బిడ్డెన్ దొల్తెందో ఇంకా ఉంచింది మళ్ళా
తొలిందటా గదా
ఎప్పుడు నిన్నుడే నీను ఉన్నదా నిన్న మొన్నుండే గదా మనం డాన్స్ కాడ
ఏ నీన్న దోలిందంటా
తొలిందట్నా
ఆ నిన్న ధోల్నా అన్నదిలే
ఆహ
అది ఎక్సామ్స్ ఉన్నాయి గాదమ్మా తోలినవ అని నేనంటే నిన్న నవ్వు మంచినీలకు పోయేటాప్పుడు అడిగీ నేను
ఆ
అడిగితే తోల్నాక ఎగ్జామ్స్ ఉన్నాయి గదా జల్లేషోచ్చినా పోతది అది దిద్ అని అన్నది
ఆ హా పోతే
ఏను ఓచ్చినాక ములుగు వోవాలి అంత
ఎందుకు
ఏ ఇగా ఆమెకి సామాన్ దీస్కరాలంట పొయ్య తెచ్చుకోమనాంటే నేను ఒక దాన్ని నేన్ బోన్ అంటాంది
వచినంకపోతవ
ఓచ్చినంక పోవాలి మరి అది పెద్దలానా ఐతదో కాదో ఐతదార అస్సల్ పేందనాడది
ఇన్న్ల గబ గబ కోద్దాం అంటే గెడ్డున్నది ఆన్లనేమో మెండుగున్నది కొదోయ్యల
అ అన్నిరోజులు మీ ఇండి గుండగానే బాగా ముందుగెం లేదులే గాని ఏమో విజయమ్మ గూడా అందర్నీ రమ్మంటద్ ఆ ఈయల్నే రమ్మన్నది గానీ మరి ఇంగా ఏ ఫోన్ జేయలేదు అవున్ నాంట నిన్నంటడు పో మావాడు
వాయిస్ కట్టాయితాంది వాయిస్ కటాయితాంది ఆ ఆ తప్పమామ ఆ ఇప్పుడు ఇనపడుతాంది తప్పమా అన్న కాడ పొయింది
అయితే మావయ్య ఫోన్ జేషిన్డట
హ్మ్
ఫోన్ చేత్తే అ మరి ఐదరుగురు నే అన్నదంట వదిన అని చెప్పిండట చెప్తే ఇగ ఐదారుగురు ఇనం బీకల్ంట శనగ బికాలంట రా కొంచెం దొడ్డుకాయలు కూడా పొయాలన్నది కదా
ఉమ్మ్ మ్ తివి కోయాలంట
అదే అన్నది ఇయాన్నిటికి ఏడఅయితయే అంటే నిన్న మ అత్తయ్య మాట్లాడింది అట్లే పద్మఅత్తయ్య
అంటే విలేదా
ఎవరు
విజయ పిన్నోళ్లు
ఉన్నారుగానా మామయ్యట ఆ మామయ్య ఎందుకొ ఫోన్ చేసి రేపోతాండ్ర పద్మొల్లు అని అడిగ్ డిగిండట
అహ
అడిగితే ఏమోమారి నాకు తెలియదు కాని మా తప్పమామ ఆమెకు ఇచ్చిండట
హ్మ్
ఇత్తే మా అత్తయ్య మాట్లాడితే పన్నెండు మందిని రమ్మన్నడట మళ్ళ ఆయనే
ఉమ్
నిన్న పద్మాతయ్య ఫోన్ చేసిందిలే జేత్తే సరిలే అని మరిగా చూద్దామా అన్నట్టుగా నేన అనమారి ఫోన్ చేసిందానే అత్తయ్య అంటే ఫోన్ చేయలేదు నాకు మరి మొన్న జీషింటే ఇగ నేను ఆ
ఇమది ఒక రోజు ఆపుకొని పోదుం మాగ ఆగు
ఆగంటే ఇంగ రేపు ఎలుండి పనిలేదు కదరా
రేపు ఎల్లుండి అంటే గేడింగ్ ఇయమంటుడు సుహాస్ అన్న
అంటాండ
ఆ
మరి ఒక పూట ఆగమంటే ఏమంటాడొ
ఆగుతది ఆగుతది
అదే ఎందుకంటే ఇంగ ఇప్పుడా వాళ్ళకి కూడా మనమే కదా చేసేది
అయితే ఈ ఈయను ఉ
ఆ ఆ ఏందిరా
అంటే వాళ్లకు ఇయాల పోతనం అంటే
ఉహ్మ్
ఇయాల రేపు ఆ ర్ ఎల్లుండి రేపు ఎల్లుండి అత్తే అయిపోతాది గేడింగ్ ఉందని అంటే మాగా ఆ ర్ ఇయాల కూడా
అదే అదే
అమ అంతే అర్జెంట్ రమ్మంటే ఉకె చెప్తాంది కదా
గుకంటే ఆమెకు అందరు ఒక్క రోజే పడతారు కదారా మళ్ళీ దాపి ఆడుబొడ్ అంటే పదకొండు పన్నెండు మంది రమంటాంది కదా
అదే పదకొండు మందిని కానీ
ఉమ్ ఆ ఎం చేతనావ్ మరి
ఊడ్తానా ఇంట్ల
ఆ ఇంకా ఊడవలే
అయిపోయింది బయట ఆలుకు చాళ్లుతానా ఫోన్ చేస్నప్పుడు
ఆ స అల్క్ చల్తనవా అదే పోన్ నేతక్కుంటే ఊమ్
ఇట్ వచ్చినప్పుడు మలీనా వాడి చే
ఆహా
ఆళ్కు తాల్తంట చేశ్నవ్
ఆ
బైట అలుకుదల్తానే నువ్వు ఫోన్ చేశ్నవ్
ఆ హ అన్నలే కద మరి
లేషిండ్రు నీళ్ళు పోతాడ్ అల్కా అయినా
పోతాడా రోజు లేతడా
ఆ
లేస్తాడు లేచి నీళ్ళు పోతాడు అక్కడ అటు దిక్కు అంత్ ఉడ్తాడు మాత్ సైడ్ మా ఇటు అంత్ తుడ్తాడ్ ఐనే
అంతేనా ఇంకా ను లేచినప్పుడేని సిగ్నల్ కట్టాయితాంద్రా
అ ఆ
కాద్ ఇగ నువ్ లేశేద్ కాక ఇంగ ఆయన్ కూడా లేప్
ఆ మరి అక్కడ్ అక్కోలా కూడ అదంత్ ఇప్పుడువాలా వాకిల్ వందన్ అయితేనేమో ఎంగదు ఆ ఆటో మాతాం సైడ్డు
ఊమ్
అంతా
అదే అదేలే మరి అంతేలే ఈగ పని ఉంటది కదా
హ్మ్
అధో ఇదో పనుంటదా
రోజులేస్తాడు ఆయ్నే ఆయ్నేస్తే ఆయ్నే తుడుపుతా అంటే ఆయ్నే తుడిసి సడ్తంది ఒకవేళ నాకు ఎక్కువ్ పని ఉంటే ఇదంతా ఉడుతడ్ ఇగా
ఉహ్మ్
పోనీ గట్టే కదా
అదే అదే నిన్న అన్న ములుగుల్యిచ్చడా
ఆ పోయిడ్ ఎగ్జామ్ కడకి
ఉమ్ అదేలే
ఆ అయితే నిం మొన్ నంచిన దాక ఏదోకట్ అయితే మొన్న వీళ్కి ఫోన్ చేసి ఇంగ్లీష్ ఎగ్జామ్ రురా తొందర్నే రాస్తా అయిపోతే నేన్ మాట్లాడ్తా అన్నదంట
ఊమ్
అదంతే ఇగా పోయిడు
ఉహు అదేలే వారి కడిక్ పోలే
కానా గాయ
ఆ ముళ్గే పోయింది డైరెక్ట్ టు
బండార్తుల్లో మీ ముగ్గురు ఒకనే
ఆ మీర సురేష్ కూడా పోయేండ
ఏమో అక్క
అదేమ నిన్నన్న మొన్న ఫోన్ మాట్లాడతానే
నిన్నే చేసిన న కాయ దుఃఖనట్
ఉమ్
నేనే చేసినట్టులు అది కట్ వేసినాంక చెస్
అవునా
అవును ఇగ వాటే వర్తాండ ఉమ్ అదేలే యాడ పనే సరిపోదా
ఆ ఇ అదే మరి మరి ఎప్పుడు పోయి ఉంటాడు కాగానీ ఏమో మరి పోయిండ పోయ తలేదు కాని నేను కూడా అడుగులే
మంచి రాతార అంట మరి ఎగ్జామ్స్
మంచిగా రాస్తార ఏ రాస్తార అంటారు కానీ ఇంకా అప్పటికస్త సంబరం
టెన్షన్ అయితే లేదు
నాకా
ఉమ్మ్
ఏం దడ కాదు భయం కాదు ఫస్ట్ రోజుంది ఇప్పుడైతే
ఉమ్ ఇప్పుడు మూడు ఎగ్జామ్స్ అయిపోయినాయా
ఆ మూడ అయిపోయినయ్
ఇగ నెల అంటే ఇంకా వచ్చే నెల పది దాకంటే దగ్గర కూడా వస్తనే ఉండి
వచ్చే నెల పదమూడు తారీఖ దాకు ఉన్నాయీ
పదమూడు దాక ఉన్నాయా మరి వచ్చే నెల ఎప్పుడు కాదు ఆ
కొత్త ఆలా పిడన్ ఇపుడే పోనా ఏమో ఏమో ఇగ అల్లం ఏదో ఏదన్నా కూరగాయలు ఏదన్నా అవసరం ఉంటే అడుగుతాది కూరగాయలంటే అల్లం ఎల్లిపాయ ఉల్లిగాడో
ఆహా
అలాంటి ఏవో ఎదనా ఉంటే అడుగుతుది
ఉహు అదే అదే మళ్ళీ ఎప్పుడు ఎగ్జామ్ ఆ మళ్ళీ ఎప్పుడు రా ఎక్సమ్
మళ్ళీ ఇరవై ఎనిమిదాకాక ఉమ్
శనివారం
ఉమ్
శనివారం రాత్రి రొండో తారీక కు ఆ కట్ చెయ్ ఆ ఆ